ఏం చేస
ఏం చేయలేదు ఖాళీగా కూర్చున్నామ్
అవునా నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ పోసిస్తాను అనమాట
ఎక్ పమిషన్ ఎలా ఉంది
దవిల్ ఉంది కొలంబస్ అలాగే బేేక్ డన్స్ంది ఇంకా కొత్తం లో అతే నేను మత్తము ము అసలు బా అనిపించింది వాళ్ళైతే మధ్యలో ఏం చేస్తున్నాడు అనమాట
ఎన్ ఎందుకేడ్చాడు వాడు
అంటే అది హైట్ కదా హైట్ లో వచ్చేటప్పుడు కొద్దిగా గుండె వచ్చేసి ఎరువులా అనిపి చలి
నువ్వేమైనా కొట్టావా పిల్లోనే లేకుంటేయా ఆ అట్లా అనిపించింది ఆ పిల్లలకి ఆ
ఎప్పు
ఏమిటి ఓకే ఏమి తినలేదనా నువ్వు అక్కడ
ఇక్కడ అద ఫీమస్ కదా ఒక అప్డ వస్తుంది
ఏమప్పడం తిన్న
అదిమ మామూలు పెద్దగా ఉడియంలాగ వస్తుంది దాని పైన కారం పొడి అన్ని ఇస్తారు ఆ విష్ణది కూడా
కోసం ఎందుకు తీసుకురాలేదు
అంటే అక్కడ చనా అయిపోతాయి అన్నమాట
ఎందు కైపోతాయి
ఆ చాలా మంది జనాలు వస్తారు అందుకు
ఓ
ఉ
నువ్వేం కనుకోలేద అక్కడ లేదురు నువ ఇ సార్ నం పిల్సుకెళ్తే న ఇతా
ఆ అప్పదా అక ఎప్పుడైనా ఒకసారి కొన్నాను కమ్మలు అయితే ఇ మామాగా
ఏంటి కమ్మలు మిలమిల మెరూస్తున్నాయా
ఆ చనాా బాగా మెరుస్తున్నాయ్
ఈసారిని వెళ్ళినప్పుడు నాకు చెప్పు నేను నీతో పాటు వస్తా
ఆ ఎల్దం ఇద్దరం కలిసి ఇంకా కొలం బస్ ఉంటుంది కదా
కొలంబస్ ఆ
జ ఇంట్విల్ కంటే పతరా కా కార్నర్ లో కూర్చుండెక్కినా ఇట్లా పైకి ఎత్తినప్పుడు చాలా భయం వేస్తుంది
నేను కూడా రీసెంట్గా పోయినా ఆ ఏంటి జాయింట్విల్ క్క
జాయింట్విల్ ఎక్కినవ
ఆ చిన్న పిల్లలు అరచలేదు కానీ నేను మాత్రం గిట్టి గట్టిగా అరిచాను అనమాట
అయ్యాయ్
ఇంకా దాని తర్వాత బ్రెం బ్రేక్ డాన్స్ ఎక్కం ఆ అప్పుడు వచ్చ ఆ అప్పుడు అది ఫుల్ చాలా స్పీడ్ తిప్పేసింది అస్సలు ఇగ తినింది కూడా బయటికి వచ్చే సలా తిప్పింది
ఓ
కాలేదు నాతో పాటు ఇంకా ముగ్గుర ఎక్కారు వాళ్ళకి మేడ ఇట్లా పట్టుకపోయింది నాకు పట్టుకపోలేదు అదొ ఒకటిే అదృష్టం అనుకోవాలి
అవునా ఇంకా సాంగ్స్ కూడా పెడతారు కదా అందులో బ్రేక్ డాన్స్
ఆ సాంగ్స్ పెడతారు హ తిన్నావా
ఆహ ఇక తినాలి నువ్వు
నేను ఇంకా తినాలి అవును అది లేకపోతే తిండి ఉండదు కదా పోయి మీద చేసుకునే అంత ఓపికా అసలుకి ఉండ దు
ఇక మనం కూడా ఫాలో కావల్ల
రాము ప్లీజ్ మీ మమ్మీ వంట చేయడం వచ్ చ
వంట అంతగా రాదు కానీ ఏదో అట్లట్ల మేనేజ్ చేస్తాను
నేను కూడా నీలాగే నాకు వంట చేయడం రాదు కానీ చేస్తే బా తింటా
అవునా
కానీ నేను నిన్న చేశాను చపాతి పిండి తడిపి తిక్కాను తిక్కినాంక మా అమ్మ కాల్చింది తిక్కినవన్నీ
అవునా అయితే ఇంకేమి వంట వస్తుందిలే
చపాతి ఒకటి వచ్చు మ్యాగీ వచ్చు మ్యాగీలో ఎగ్ మ్యాగి నార్మల్ మ్యాగి గార్లిక్ మ్యాగి వచ్చు
అవునా అయితే మిమ్మల్ని చేసు నే వాళ్ళు చాలా అదృష్టవంతుడు
కొట్టేస్తా నిన్ని ప టేస్తా నిన్ని
ఎందుకు
అంతే ఊర్కునే
ఉరుకునేనా
ఆ
ఆ ఇంగా
ఇంకేంటి ఏం చేస్తున్నావు ఆ
మీకు ఏ ఏ వంటలు వస్తాయి
నాకు అవి ఆ మజ్జిగ చేయడం వచ్చు బూస్ట్ కలపడం వచ్చు
ఉహు
ఇంకంతే ఇంగేం రావు సూప్ రెడిమేడ్ సూప్ రెడిమేడ్ ఓ
అవునా ఉ
ఇంకా ఇంకేమి రావు
మీరా
చార్ట్స్ ఏమైనా లైక్ ఏమంటారు స్నాక్స్ ఏమైనా చేస్తా ఆ ఇక్కడ మా రూమ్ లో ఒక పాప ఉంది దయ్యంలాగా జూట్ జీరో ఫాల్స్..
కొంత మంది అంతే అన్నమాట
కొంతమంది అంతే అన్నమాట అంట
హ్మ్
నేను నిన్న మా ఊరికి పోయింటి
అవునా అయితే మరి బెంగళూరు లో బాగా ఎంజాయ్ చేసావా
ఏం ఎంజాయ్ చేయలేదు మన్న పోయినా ని ఈ రోజు పొద్దునే చ
అంతే ఈ పరిస్థితులు పోవ
అవును నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా మీ ఇంటికి రీసెంట్గా
ఇంటికి వెళ్తు నే ఉంటా అనమాట ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ
ఏంటి
అయితే మరి.. మీ ఊరిలో ఎక్కడ పో పోలేదా
లేదు నేను ఎక్కడికి పోలేదు మా తాత వాళ్ళని మాట్లాడిచ్చేసి వచ్చా ఇంకా నెక్స్ట్ డే ఏదో ఒక చిన్న వర్క్ ఉనింటే అ వర్క్ చేసుకొని వచ్చా వచ్చా తిన్నా పనుకున్నా మళ్లీ లేష్ నేనా మళ్ళీ తిన్నా మళ్ళీ పనుకున్న అంతే ఇంకేం చేయలే
అవునా
ఈసారి మన ఊర్లో ఎగ్జిబిషన్ పెడితే పోదాం
ఆ... పోవాలి కొబ్బలి కొత్త రకాలు పెడతారు కదా టైటానిక్ అంట
ఆ మొన్న మేము ఎళ్ళినప్పుడు ఎవరు లేకుండే అది బెలూన్ స్లైడ్ వస్తుంది కదా అది మేము ఎక్కాం నేను నా ఫ్రెండ్స్ ఎక్కింటిమీ
అవునా ఓ... అయితే మీరు అదృష్టవంత దులే
ఓహ్ ఈసార్ నువ్ మాతొర అందరు ఎక్కుదాం
హ ఆస్తా పోదాం అన్ని చుడానికి ఉ
అయిపోయిందా చదువుకునేది
చదువుకునేదా చదువుకునేదియితే ఎప్పుడు ఉంటుంది కాకపోతే అసలు దాని దాని మీద ధ్యాస పోద లేదు
పోడం లేదా
ఆ అసలు ఏమి చదువుకో బుద్ధి కావడం లేదు ఊరికే ఎప్పుడు తినడమే ఆలోచన వస్తది ఇప్పుడు నేను అంటే నేను తింటాంట అన్ని అ
ఎప్పుడు ఎందుకు నీకు తినే దాని మీద ధ్యాస ఎక్కువ ఉంటది
అంటే ఆ తట్ కబ్బాబ అంటాం వడలు అన్నీ ఉన్నాయి ఇక్కడ
హ ఓకే ఓకే ఏదో అడుగు ద్దాం అనుకున్నా మర్చిపోయా
ఏందీ
అదే మర్చిపోయినా గుర్తు రావట్లేదు హ సౌండ్ సినిమాస్ ఏం చూడలేదు దా నువ్వు
సినిమాల చుస్థాను చానా వరకు
ఏది చూసావు
ఒక సినిమా మ్మ చూసా అన్న మాటా
మొత్తం సర్వం మాయం మాయం అయిపోతద
ఓహ్ అల కాదు దాంతో హీరోయినీ వచ్చేసి ఇ దయ్యం అన్న మాట
ఓ నువ్వు దయ్యం సినిమాలు చూస్తావా
అంటే అంత భయంకరంగా ఉండదు మార్గం దయ్యం అన్నమాట టామె ఈ మధ్యకాలంకి
కే
అంటే ఈ స్టోరీ చెప్తే బాగుండదు కదా మళ్ళీ సస్పెన్స్ గా ఉండదాని సిటప్ చెప్పుతాన్లే స్టోరీ
ఓకే నేను మళ్ళీ చూస్తా బాగుందా మూవీ
ఆ బాగుంది సినిమా అయితే చాలా బాగుంది అది ఈ మలయాళం అనుకుంటా
ఓ ఇంకొకటి ఇంకొక మూవీ ఉంది. ఇ విత్ హలో అది బావుందంట కానీ నేను ఇంకా చూడలేదు చూడాలి. ఈరోజు
చానా నేను కూడా విన్నాను. అది చానా బాగుంది అంట కదా. అరే టూస్ట్ ఫ్యా ఫ్యామిలీ డైరెక్టరే హీరో ఉంట కదా దానికి
ఆ నేను పెద్ద ఏజ్ అనుకున్నా ఇంకా
ఉమ్ చిన్న అయిప్ప అప్ప
నీకు డ్రాయింగ్ వచ్చా కొంచెం కొంచెం
అంటే ఏ ఆ పడేస్తే ఇబ్బందని అందుకే నేను డ్రైవింగ్ చెయను అన్మాట
చెయ్యి
బైక్ ని రిపేర్ చేసి మళ్ళీ బండి ఎరిగిపోతుందని
ఓకే ఒకటి నువ్వు పడితే బండి బాగుంటుంది. లేదంటే బండి పడితే నువ్వు బాగుంటావు అంతేనా
హ అంటే ఇంకా ఎవరైనా వెనకాల అట్ల అంటే నడుపుతా.
ఉమ్ సైకిల్ వచ్చ
ఆ సైకిల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. అప్పుడు మేము ఎప్పుడు వెళ్తాంటిమి అన్నమాట. ఇంటర్ వరకు చాలా బాగా తట్టేస్తానంటిమి. సరే మరి ఆకలేస్తుంది నేను కిందకి వెళ్తా.
బాయ్
హా భయి